హలో అలో జరే రమ్యా గారా మాట్లాడేది
అవునండి
ఏం జేస్సున్నారండీ
తున్నారాండి
ఏందండీ య్య మెడల్ దీచ్చి పైగుల్ కాద్దాం
అహ హా ఏంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయద్ దండి
మెడలేస్తా ఆడుతం బిడ్డా మీకు
మిక్ అర్తం అండి
ఇగో మీ పెద్దమ్మ మాట్లాడుతుంది ఇస్తునా పెద్దమ్మ మాట్లాడ్తది పిన్నికీ హలో! హలో
మీ చెల్లకిస్తా మాట్లాడూ కట్జయం కట్జయం. ఇస్తానం. హలో!
అలో
సైలెంట్ల పెట్టింరెంది.
హలో! హలో రమ్యా
ఇన్పిస్తాలే
ఇన్పిస్తుంది ఇన్పిస్తుంది చెప్పు
ఇగో మీ చెల్లకిస్తున్నా అన్ చెప్పు
చెల్లకే ఈ ఆ ఇస్తుంది మాట్లాడుతుంది. హలో
హలో!
అలో అలో ఏం జేత్తుర్రు. ఏం జేత్తుర్రు
ఎంసీల్ పెడ్తున్నామండి కడపలక్ రంధ్రాలు పడ్డాయి చీమలు చీమల్ రంధ్రాల్ జేస్తున్నయి. ఆ ఏంసీల్ పెడ్తున్నామండి ఏం కూర చేసారండి మీరు
గుడ్లు
మేం గుడా గుడ్లు చేస్కోవాలండి.
ఓ...
రంధ్రాల్ పడ్డాయని ఎంసీల్ పెడ్తున్నము పక్కనోల్ల గడపకి
పక్కనోళ్ళక
రెడ్డి వాళ్లక్ పెడుతున్నాం మాక్ గాదు మాకేమో ఇంకో కడపక్ ఉంది పెట్టుకోవాలి.
ఏం సీల్ ఉంటద పెడ్తే
పెడ్తే గట్టిగయితది ఎంసీలు
అవునా
సన్న రంధ్రాలుం
మ్
అక్కడ ఎంసీల్ పెట్టి నీళ్ళు పోయద్దు ఒక గంట సేపు గంట సేప్ పోయకుండా అదే మంచిగ్ గట్టిగ అయితదండి. గట్టిగై మంచిగుంటదిగ స్ట్రాంగా ఉమ్ అట్ల ఏయాలె పెట్టి తర్వాత పెయింట్ ఏస్ కోవల్ దాన్ పైన
లేదా
సన్న సన్నగుంటది గదా కడప కింద రంధ్రాలు
హ
వాటి పెట్టాలి
అవే మాకు పంటది బొక్కలు పురుగులు ఒస్తున్నాయిధన్
అయితే పెట్టుకోవాలి అవి ఎంసీల్ పెట్టాల్ అల్ల వాళ్ళక్ ఒక డబ్బా కన్నా ఎక్కువనే వడ్డది.
ఆ
కానీ ఇగ వాళ్ళ అదాడ ఇంకా ఎల్లిపోయింది ఇంకొక డబ్బా తెస్తే పెట్టాలి.
డబ్బెంత?
ఇరవై రూపాలు ఉంటాద్
ఆహా
ఇరవై రూపాల్ అయితే అయిపోతది సరిపోతది
సాలు
ఇరవై రూపాల్ డబ్బ తెచ్చి పెట్టాలి లేకపోతే ఇ నల్పాయి రూపాయలు పడితే నల్పాయి రూపాల్ ది వెట్టాలి మా కడపాతి ఇంకా ఘోరంగా పెద్దగా అయిపోయింది దానికి కూడా వెట్టాలి రేపు
హ
అటు సందులకు ఉన్న గడప
ఆ
మెయిన్ డోర్ కాకుండా వేరే గడపకు వెట్టాలె పెద్దగానే ఎషిన్ దానికి కూడా రంద్రం రాలు
ఉహ చీమలే ఊర్తునటున్నాయా
కుమార్ పూర్గుల్ మంచిదేనా అండి కనవాడితే
ఉమార్పూర్గు మంచిదే నట కదా
మంచిదేనా కుమరి పురుగు మా చెట్కల్లో ఓచ్చింది నేను భయపడ ఒకటి సం పేసిన గప్పుదు రెండు నెల్ల కింద
మ్మ్
ఇప్పుడు ఏకంగా సందులో తిరుగుతుంది
మ్మ్
మా పక్కన వాళ్ అన్నర్ కుమార్పూ సుసే మంచిద్ అండి ఉంచుకోండి చంపొద్ దు అన్నార్
అవునా సంపాపోతే మరి అవి గారిస్తే
అది కర్వాదంట
ఆ
కర్వాదంట కదా అది
ఏమో నాక్
బయట సందులో తీర్గుతుంది మరి ఎం కరుస్తదని బయి పడి సంపేస్నా
ఆహా
ఇప్పుడేమో సందుల తీర్గుతుంటే చేత చట్టాతో ఒదిలేసిర్ బాయటా
మ్మ్
మ్
మ్మ్
అవి చెట్లలా తీర్గుతున్నాయి
ఎ అవును కుమారీపూరు
అదే చెత్త ఎప్పుడు చూలే ఫస్ట్ టైం ఇప్పుడు అవిత్ని సూసుడు నేన్ ఇంత ముందుకి ఎప్పుడు రాలేదు అసల్
మ్మ్
ఒక్క రెండు మూడు నెల్ల నుంచి చూసునా ఒకటి చంపేసినా అక్కడ కరుసదేమని భయపడి ఇప్పుడేమో సందులో సువిల్ అంటురు అది మంచిది కరవద్ అంటూరుగా
ఉ హు
అప్పుడేదో బేషన్ల అదేశి మా అట్లా ఎసరు కదా మందు అనే దాని
ఆ ఆ కుమార్ పురుకు చచ్చిపోతుందింట కదా ముంచితే
ఆ
మనం ముంచితే ఏమన్న ఉంటే అది చచ్చిపోతుదంట బబ్బులుగానికి ఎం పేరు మరి
అవునా నాకుడా ఏదో డౌట్ వచ్చింది వీరికి ఒకటె రెండు నెల ను
ఆండ్లో ఉంచి డేషాల నీళ్ళు పోసి ఊం చ్చి ఆ పురుగు ఎస్తే ఆ పురుగు చచ్చిపోయింది అనుకో ఏమన్నా ఉందా అంట అంటారు కదా మరి ఏమో అన్
అదే అంటారు ఈ పురుగులు ఏమో ఇంత ప్రత్యేకంగా మూడు సార్లు కనబడ్డది అప్పుడు ఒకసారి కవాడ కూడా దగ్గర నాలుగు రోజులు ఉండు తను వీడు
ఉ హు
అప్పటి నుంచి ఒకటే దగ్గురు నెల నుంచి అసలు తగ్గుతలేదు
ఉమ్
చూడాలి ఒకసారిగా చూడాలి
ఆమె అంటరు అట్లా అని ఓ అప్పుడు నాయినా నప్పుడు జమా అనప్పుడు ఇన్నా నేను కూడా అది నాయినకు అంటుండే ఆ ఆ
అమ్మ వచ్చింది సీరియల్ చుస్ కుందు రెండు మూడు పోయింది ఇగ నిన్న పద్మచిన్న వచ్చింది
ఆ మా ఇంట్లో సౌండ్ కూడా ఇనబడత లేదంటా
ఏం సౌండు
టీ వి సౌండ్ కూడా వింబడ్తలేదు అన్నన్
ఆమె ఇంట్లో టీవీ సౌండ్ వినబడతాది టీవీ కానవాడది మీ టీవీ చిన్నగుంటది కదా అండి అదేమో ఆల లో అక్కడ ఉంటది ఈ పెద్ద వయసు వాళ్ళకి ఎలా విన్న పడుతది ఎ ఇలా కన పడుతంది క్లియర్ గా కంటి చూపు కన్నా పడతా లేదు
ఉమ్ పద్మచిన్న వచ్చి ఏమన్నాదంట చేస్తుంద అత్తమ్మ డ్యూటీ
ఆ హోటల్లో పెట్టారంట ఆమెను హోటోల్లో పని చేస్తుందంట పని చేస్ కొని ఇగ అమ్మతోటి అమ్మతో అలా అక్క దగ్గర వచ్చిందంట తోటి కోడలు దెగర కి వచ్చి మళ్ళా మా నైట్ వచ్చారు మా ఇంటికి
ఉ హు
వచ్చి కూర్చొని సీరియల్ ఎస్కురు
ఉ హు
ఇద్దరము వేసుకొని వెళ్ళిపోయారు ఇగ
ఏ
ఎట్లా చేస్తారు ఏందో ఏమో ఈ పురుగులు ఇట్లా ప్రత్యేకంగా కనబడుతున్నాయంటే డౌట్గా ఉంది ఏదో ఒకటి చేయాలి
ఎం చేస్తావు అగ్గిపేట్టలకి
ఆ అది దొరుకుతదొరకదో మనకు అవసరం ఉన్నప్పుడు గా
ఆ
బయట వాడుతుండే అసలు అగ్గి పెట్టలకి వేసేది ఉండే దాన్ని
ఉమ్
చూడాలి ఈ సిరియల్ చూసుడ్ రోజు టైం పాస్ అయిపోతుందండి పని చేయాలి పని చేయాలనిపిస్ నీటుగా సారుకుందాం అనుకున్నా ఎంచ్చక్క పండుకున్న
ఔన్
సాయంత్రం దాకా ఎవరు నన్ను లేపలేదు ఇయాల శుక్రావారం ఎందుకైతదండి శుభ్రంగా వడుకున్న అంటున్నారా ఆ మేము అలానే వండుకుంటున్నాం అండి
ఇయాళ మంగళవారం
హుమ్ పడుకోవడం లేవ డం మళ్ళీ నైటైపోతుంది తొందరగా
చ్ ఆ
నైటైపోగానే తెల్లారిపోతుంది
ఆంతే ఇగ
పొద్ద నుంచి పని కంటిన్యూ పెట్టుకోవాలండి
ఆ
అసలు పోద్ద నుంచి తొందరగా పెట్టేస్కుంన్నా అ టార్గెట్ పెట్ కుంటేనే ఎమన్నా మనము చేయగలుగ్ త్ ఏ టార్గెట్ లేదని ఇంట్లో ఉండి ఇలా టైం పాస్ చేస్తున్నట్టే అనిపిస్తుందండి సెంటర్కేళ్ళాలి మంచిగా పడుకోవడం లేవ డం చాలా టైం వేస్టయితుందండి
మ్ హూ
ఈ పిల్లలున్నారోక్క పని జదురారండి ఇంట్లో
మ్
పనంత చేత్ తార్ ఇగ అన్ని కుళ్ళ కుల్లా పడేత్తరు ఇల్లాంతా సదుర్ పోవడానికే సరిపోతుంది ఈ రోజంతా
హూమ్
ఇగ చెట్టేమో చాయ్ తాగినము ఆ తుల్చెట్టుకు కొంచెం ఇప్పుడు పర్వాలేదు ఇక్కడ కానీ అక్కడ్కి షిఫ్ట్ చేయ్యలి ఎండగొడితే కొంచెం బెటర్ అంటున్నారు కదా
ఆ
తనసేపట్లా చెయ్యాలి
మ్ హు
చేసి మంచిగా అది పెట్టేసేసి సర్ది కొంచెం లైట్లు పెట్టుకోవాలి ఈ బాబు పడుకుండనుకో మా బాబ్ బు లేవనే లేవాడు ఇది ఎక్కడి జాతకమండి ఇలా ఉంటారు ఆరే ని తిరిచెయాలంటే ఎక్కువ పని జరగడమే లేదు ముందుకి
మ్ హు
కాస్త లైట్లు పెట్టమంటే పిల్లలు పెట్టారు అదేమో మనకందది ఎక్కడ పని అక్కన్నే లైట్ కింద పడ్డదంటే నా పైసల్
బోక్కా మళ్ళా ఎందు
బొక్కపడ్డద్ మనకు
హుమ్ పెట్టు పెట్టురింకేంది పెట్
అదే ఇప్పుడు పెట్టి పియ్యలి
హూమ్
కా లెవ్వలేదు
ఆ
బాబు వండుకొనే ఉంటాడు ముద్దపప్పులాగా ఆయన లేస్ తేగాని ఇది పెట్టాడు ట్రాలీలో పుచ్చ పండ్లోచ్చినాయి. ఇరవై ఐదు రూపాలకోక్కటంట వందకు నాలుగు
లెదు
మీరు అక్కడ ఉంటరు ఫోన్ చేసే ఎలా వస్తారండి
ఏ రెండు తీసుకొని పెట్టినా అయిపోవు గదా బావకి నిన్ననే నెనోద్దని జేప్పిన
ఇప్పుడు రెండు తీసుకెళ్ళండి. బాబుని పంపియండి బండి పైన. నాలుగొన్నాము మేమైనా నాలుగెలా రెండు మీ బాబుని బండి పైన నీకనన్నా చూద్దాంలేండి రాతీస్ పంపిస్తే
అదే నిన్న బావాడ నైటు గొంటా అంటే నేనే అరవై రూపాయలంట వాడు ఎంతుంది తెలుసా. ఇరవై రూపాయల కాయ అరవై రూపాయలు అంటుండు.
ఇప్పుడు వందకి నాలుగు ఇచ్చారండి.
టరు
మ్ అందుకే రెండు తీసుకెళ్ళండి.
ఉ
రెండు సరిపోతయ్ మాకు మ్
ఒకసారే ఏమో తెల్వదు ఇ ఇంగ ఇగ రేపు గదా ఇయలా ఆటే పోయిరు గదా ఇగ రే పోతరొ ఉంటరొ పోవొద్ద నైతే చెప్పిన నేను ఒద్దన్న హ్మ్ సరే ఇగ పది నిమిషాలు అయిందంత గీ మాగని మాట్లాడనియ రాదు. పది నిమిషాలు అయింది. మళ్ళి ఇంకొ ఫోన్ నుంచి ఫోన్ చేస్త అప్పుడు మాట్లాడు
సరే అండి
హ్మ్ సరే అండి